అ
మరి
ఆ వినిపిస్తుంది చెప్పండి
హ్మ్ ఎంగాదండి హ్మ్ ఏదో చెత్తాను అన్నారు గదా ఏమన్నా చెప్పారా అని చేశాను అంతే. ఎక్స్పీరియన్స్ గాని పాయిట్ గాని
ఆ చెప్తాను ఏంటి అంట్ టె ఇప్పుడు మనం ప్రతి జాబ్ చేసేది గాని, చదివేది గాని ఎందుకోసం
పిల్లల్ని చూస్
హ్మ్ ఎక్జాక్ట్లీ. మనీ కోసం, మనీ అనేది తినడం కోసం. అంటే తిండి అని నేది మనకి జాబ్ నుండి రావట్లేదు, చదువు నుండి రావట్లేదు బట్, వాటిని యూస్ చేసుకొని మనం భూమిలో నుండి తెచ్చుకుంటున్నాం గదా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయ యం ఏంటి అంటే రైతులు పండించేదేదైతే ఉందో అంటే భూమిలో నుండి డైరెక్ట్ గ మనకు ఫుడ్ వస్తున్నప్పుడు, మళ్ళీ మి లూప్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవడం, అంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వృధాగా నువ్వు తిండి కోసం పెట్టినట్టే గ, అదే నువ్వు పదహారేళ్ళకే చిన్నప్పుడు మన తాతలు ముత్తాతలు చేసినట్లు పొలంలో మంచ్ చిగా వరిని పండించుకొని ప్రశాంతంగా తినడమే జీవితమా ఏంటి?
కంటూ కొంతమందున్నారు, నేనింకా డెవలప్ అవ్వాలనుకుంటు
అది డెవలప్ లాగా ఎక్కడుంది? నేషనల్ లా గనే కనిపిస్తుంది గదా
అది నాకు మొత్తం అంతా చేసిన్తర్వాత అర్థమయింది గదా చేయకముందు తెలీదు గదా నాక్
అవును మరిప్పుడు అసలు చెయ్యక ముందయినా చేశాక అయినా తెలివిగల్ల వాడు చేసే పనేంటి? ఏదైతే మనక్ కవసరం ఉందో ఏదైతే నా నీడో, ఏదైతే నా ఎయిమ్ ఉందో అది నేను వర్కౌట్ జేస్కోడానికి అది నాకు వచ్చేలాగా నేన్జేస్తానే తప్ప, ఎంత త్వరగా వస్తే బాగుండిద్దో అన్నేది నేన్ ట్రై చేస్తాన్తప్ప అంతేగాని అ దాని కోసం ఒక ఇరవై అయిద్ దు సంవత్సరాలు నేన్పెట్టి అంటే ఇది చాలా తెలివి తక్కువోడు చేసే పనిలా ఉంది గదా?
మ్
ఉమ్ తెలివిగల్లోడయితే ఏం జేస్తాడు? ఐదేళ్ళకే ఎలాగ ఈజీగా తెచ్చేసుకోవాలి ఐదేళ్ళకే ఈజీగా ఏం చేయాలి ఇలా ఆలోచిస్
కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఫుడ్ ఎలా ఐనా తుది తనది కాదు నాకు
అ
ఉ సరే చేస్తానండి
ఆ సో మొత్తానికి ఏం అర్థం అయితుంది
అ